ఎ చేతనావ్
ఏం లేద్ ఓటిగనే ఉన్నా నుఏం చేతనవ్
నేను వట్టిగానే ఉన్నా
షాపుల లెవ్ ఏంది
షాప్లకే ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకుందాం అని లోపల్క ఓచ్చిన
అవునా తిన్నవ అన్నం
అన్నం తిన్న
ఎం కూర చేసిరూ
కూర ఏం కూర అబ్బా వంకాయ
అవ్న నీ కొడుకేటు పోయిండు మరి
నా కొడుకు పెళ్లికిపోయిండు
పెళ్లికిపోయిన్డ ఏ గట్లా ఊకె తెలందంక్ తీర్గనితవ ఏంది ని కోడుకున్ గట్ట్నే
ఆ అలా అడు పోతేనే కదా ఆలక్క పెళ్లిికి కూడా ఒతారు
అవున ని బిడకి పెళ్లి చేతవ మరి
చేయాలి ఇప్పుడుకాక పోయినా ఎప్పుడయిన చేసుడే కదా.
మర్ గదే మరి పిల్లగడ్ ఉనడ్ సూడ్ మంటె సుస్తవ అని నా కొడుకులకు ఎందుకు నే నా కొడుకులు చిన్నోల్లే ఇంక పెళ్లి వయసు రాలేదు అళ్ళకు
ఏంగా
ఆ పందిరిందా మరి
ఆ పన్ ఏంపనీ ఇగ షాపెనాయే నాకెంపని
ఆహా ఇంకేం మాట్లాడడు లేదా నేను మాట్ మాట్లాడితనే మాట్లాడాలి కాదు నువ్వు కూడా మాట్లాడాలి నాతోనీటు
తిన్నావా లేదా మరి
తిన్నాం అప్పుడే మేము
ఆహా
ఆ మద్ బీరకాయ పప్పు ఆ ఇంకా
చెప్పాలి నువ్వే
ఛాయ్ తాగినావ?
ఛాయ్ తాగిన
గంతా ఆలోచించీ ఎమ్ ఆ
ఏమో ఇప్పుడు ఇగ కొంచెం నా కొడుకు శ్రీరాముల పల్లె
శ్రీరాముల పల్లెన
ఆ
ఉహు మీ బిడ్డేం చేతాంది?
మా బిడ్డే షాప్లయి బటాని బుక్కుతాంది.
బటానిలు బుక్తుందా మి బిడ్డకెప్పుడు షాపు లో దినుడే కావచ్చు వేరే పనేలేనట్టుంది.
వర్కు లేకపోతె అదే పని
ఆవ్
మల్ల వోయినంక అందరనాలేదన్ గుండ్రాయి అహ్హ్హహిహిహిహి
ఆందుకేనా
హ్హ్హ్ ఇంటికిబోయి గుండ్రాయయినవ్ లడ్డు లెక్కయ్యినవ్ అనె
తిను తిను అని బాగ పెట్టాల మరి ఇగ నువ్వు గదే మరి
ఉహుమ్
ఎటువోయినవ్ యాత్రలు పోయినవ లేదా మరి ఈ మధ్య?
ఇప్పుడు లేవట మా ఆడబిడ్డ చెప్పింది మళ్ళీ ఎండకాలంలో ఓదు ఓదు తి ఇద్దాం అన్నది.
ఆహ ఎండాకాలం లెటు పోతవు తిరుపతి పోతవా, షిరిడి పోతావా, ఎటు పోతవు మరి?
ఏ శిరిడి, తిరుపతిగాదు గిటే మల్ల ఇంతకు ముందు పోయినదే ఇవే.
ఆ అటు పోతవా ఉహు
ఉమ్ ఇంకెక్కడికి ఇంకెక్కడికో, ఎక్కడికో పోతిం కదా.
ఆ అవన్న వోయ్యి మల్ల చూసోత్తవ
ఆ మేడరం
సూష్ణయే సూసొత్తవ ఇగ వేరే
మొక్కులు మొక్కులున్నాయట. మొక్కులు ఇగ సంమ్మేడారం సమ్మ త ఈక్కడికి కొండగట్టు వేములవాడ కాళేశ్వరం మళ్ళోకసారి ఒక నాలుగైదు బండ్లు వడ్తయ్ ఇగ మళ్ళోకసారి అందరం మల్లెల్తమ్ మధ్యదాక ఒత్తవా నువ్
ఏ నేన్ రానబ్బా
ఏ ఎటు తిరుగుడైతలేదంటన్నావ్ గద రావ్ అలా గులపాడి పోతెఉంటై ఆ
అలా గులా పడి పోడు ఉత్తగనే పోతావ ఏందిగా.
వుత్తాగనే అంటే?
ఆ రామ్ రామ్ మేమ్ మేం తిరుగిట్టి తిరిగిట్ ఉ ఉ
ఆ
ఇంగ గ్యాప్ గ్యాప్ రావద్దు ఏదోటి ఆ
ఆ
సరే తీరిందా మరి ఇంట్ల పనులు చేసినావా లేదా మరి వంట జేయవ
ఇంట్ల పనులు మా మర్దలు చెత్తది నేను షాపు చూసుకుంటా వంట కూడా మర్దలే
ఇయ్యలేంటి చెప్పు మరి గిరాకి ఏమైంది మరి ఏం కథ గిరాకి ఏమ గిరాకి ఏమైంది మరి ఏం కథ ఏంటిది
గిరాకి అమ్మాని కూర్చుండ పెట్టినా కోసేపు
అ మ్ ఇయాల ఎం అమ్మినవ్ మరి
అవ్వే అన్ని ఇగ
మ్ పది నిమిషాలు టైమ్ టైం పది నిమిషాలు ఉండాలి మ్ అ ఉ ఆ ఉ
ది సంగత్ నాలుగు నిమిషాలు అయింది మట్లడు
తె వైషూ ఆ ఆచ్చి అది నిబి నీ బిడ్డ నీ బిడ్ నీ బిడ్డ ఏం చెప్తుంది నీ బిడ్డకియ్యి ఒకసారి
నా బిడ్డకియన్న ఆ హలో
హలో
ఏమైంది ముచ్చట నడుత్తలేదా
ముచ్చట నడుత్తలేదు స్లో స్లో నడుతుంది బాగా ఈ ఎట్లా అంటే టకటక నడ్తలేదది
టకటక నడపియాలె మరి నువ్వు
నేను నడిపితున్నా ఉన్న అది అత్తలేదుగా టాపిక్ గసలాండ్ల
టాపిక్ మొదలు పెడితే నడుత్త ఉంటది ఎటుపోవాలే ఏందీ సంగతి మరి మనం తిరుపతి పోదామా ప్లాన్ చేయాలి
తిరుపతి పోదమంటే ఆల్రెడీ ఆమె ఆల్రెడీ ప్లాన్ వేసుకుంది అటు అన్నీ రామప్ప అవి ఇవి అన్ని ఆల్రెడీ సమ్మర్ల తిరుగత తిరుగడానికి ప్లాన్ ఎసుకున్నాది ఆల్రెడీ నన్ రమ్మని అన్నది రమ్మంటే నేను రాను అని జెప్పిన
ఏమవో ఎందుకో నువ్ తిప్పుతన్ అంటెనెమొ రావు మేము రమ్మంటే మళ్ళ ఎటు తిప్పుతలేరు అంటావు ఎట్ల నీతోని
ఆ అబ్బా ఈగ ఆ ఆళ్లతోనే పోవాలిగా
ఆహ్ మరి ఎట్లయితే ఏందీ తిరగాలి అన్నప్పుడు ఇగ ఇంట్లోలు తీస్. మరి అప్పుడు ఎట్లాన్న తిరగాలే.
ఇగ ఎట్లనా తిరగాల అంటే తిరగడానికి కొంచెం ఇబ్బంది ఉండోద్దు. ఆహ్.
లాస్ట్ లె మరి చేద్దామంటే. స నువ్వే అప్పుడు చేలేమని టైం గాని టైం కాదు గీ టైమ్ లనే మంచ్ జతై ఫోట్
రీల్స్ చేద్దాం ఇవి చేద్దాం బర్లు ఆన్నే పండుకొని ఉన్నాయ్ గడ్ డ్డేయాలి నీళ్లు పెట్టాలి ఇంట్ల నీళ్ళు దేవాలి
అయ్య మరి నువ్వు గవ్వని అంటే ఇగ నాన్ ఎవడుదిత్తడు అందుకె నేను సాప్పడ్దేకున్న.
నువ్వు నేనేమంటున్నా అందుకే టైమ్ గని టైమ్లా ఈ టైమ్ల్ కరెక్ట్ కరెక్ట్ ఈ టైం. లే ఉంటది.
ఈ టైమ్ లానే ఫోటోలు మంచిగొత్తయి. లైటింగు ఇగ ఎంజేతం మరిగా.
ఉమ్ బాగా స్లో నడుస్తుంది టాపిక్ టకటకటకడక మాట్లాడు.
టకటక అంటే ఏం మాట్లాడాలే పద్యం జేపాల్న.
మనం పద్యాము జెప్పుడు గాదు ఆమె దెగ్గర నుంచే స్లో ఒత్తుంది బాగా టాపిక్ ఎప్పుడైనా మాట్లాడుదాం ఆన్నా గాని.
ఉమ్ జిల్ది జిల్ది కలిపాలి గదా.
కాల్పుతున్న గాని అ ఇక్కడ్నుంచ్చాలి కరెక్ట్ ఇక్కనుంచాలి కరెక్ట్. అట్టే మాట్లాడతాం గని అక్కడ్నుంచ్చే వరకు లేట్ అవుతుంది బాగా. ఇంకే అంటే ఆహ్ ఇంకేం ముచ్చట మా. మాట్లాడాలి ఇంకా ఈ ముచ్చట మాట్లాడాలని ఆలోచించు. ఆలోచించుతుంది బాగా.
ఉమ్ మేము ఏం జెసిన ఆలోచించి జేత్తమన్నమాట.
అదే అంటున్నా నేనేమంటున్నా బాగా ఆలోచించిజెతే. ఇక్కడ సైలెంట్ గుంటే ఎట్లాంటది.
మంచాలవాటే అది.
ఓకే అట్ల అంటలేను ఫోన్ మాట్లాడటప్పుడు సైలెంట్ ఉంటే ఎట్లుంటది అంటున్నా ఏదో టాపిక్కైతే మాట్లాడాలి గదా.
అంతే.
ఆహ్ మరి బట్టలు ఉతుకున్నావ లేదా మరి.
నువ్వు మీ వోళ్ళకి జెప్పినవ లేదా ఫస్ట్.
ఇయమ్మా మా చెప్పినా మాఓళ్ళకి ఎప్పినా గానీ. ఆహ్ ఒక ఐ ఇప్పుడు పంపించిన అటు వంపించినా. ఆగు. ఇంకా అవిట్ము చూడనట్టున్నారు గాని ఆమె మేం చేప్తే అర్థం అయితలేనట్. ఉంది అసలు మళ్ళోసారి నేను కరెక్ట్ జీప్ ఫోన్ కటే చేశ్నా పిలిచినాక మా ఆయన్న నన్ను పిలిచిండు పిలిచినాంక. కట్ చేసిన.
ఆహా.
ఆహ్ చెప్పునైతే చెప్పిన.
చెప్పు నిజంగానే అత్తాయి మళ్ళా నీక్ గూడా జల్ జల్లి అయిపోతాయి ఏదో. కూర్చొని మాట్లాడుకుంటున్నా కూడా. వేల్వెళ్ళ అయిపోతై ఆటు ఇటు అనేవరకు. ఇగా అన్ని ఫోన్లలా నేను ఒకదానే మాట్లాడాలాంటే నా దిమ్మ దిరుగుతాంది.
అవ్ కరెక్టే అదే నేన్ అంద్. కే వాళ్ళక్ పంపినగానీ మరి నాకు అసలు. ఆహ్ చెప్పరాలే సక్కగా మళ్ళా ఒసారి నేను ఫోన్ జెసినప్పుడు. చూషినావ మెసేజ్ అని చెప్పినంకా అడుగుతా.
ఉమ్ అడుగు.
దా ఉమ్ బిస్కెట్లు బాగా తినట్టున్నావు గదా అన్ని దుకాంల బాగా దింటాన్నావ్ గా అన్ని
ఏం దిన్న బాటాని ప్యాకెట్ దప్ప ఏం దిన్లేద్
అయన గుండ్ర గుండ్రగావ్. గుండ్రంగా కావాలని మళ్ళా బక్కయినవు గుండ్రం కావాలి అని.
గుండ్రగ అయితే అయినా పట్టు పోయినాంక మల్ల బక్కగైత.
ఆహ్ అదేఅంటున్న.
అయితేనే ఉంటది ప్రాసెస్ దానికోసం మనం తిండిని ఆపుకోవాలి
ఆహా ఉహు
నువ్వు అంటే ఒకటేలెక్క ఉంటవు మేము ఉంటామ
నేనేందుకు ఒకలేక్కుంటున్నా నేను కూడా అయినా కదా
ఏడయినావు నువు గట్నే ఉన్నవు
లేదు లేదు నాకు ఏర్పడుతది కదా ఎట్ల అయినవు ఏం కథ అనేది మనిషి మనిషికి ఏర్పడుతది కదా
ఏ కాలే
అయినా అయినగని ఆ అప్పటి బ్లౌజులు వ త్తలేవు గద మరి
అవునా
ఆ
ఏమొ ఏమొ సూడానికయితే గట్ల నే ఉన్నవు అయ గంత్ ఏర్పడే అంతఏంకావు ఏదో కొంచెం
ఉ
ఏన్ సంగది మరి ని కొడుకు ఏడ తిరగవోయిండు గోండోల ఇండ్లల్లకి
ఏమొ ఎటోపోయినట్టుగొడు ఇప్పుడే మల్ళ
అంతే ఇగ స్కూల్ బంద్ చేయ్యాలి ఊరుఅంతతిరగాలి అదే బడి సరే అయితే మరి బై
అయిందా టైము కాలే కదా అయింద అయింది సరే సరే ఉండు ఉండు